బాగున్నారా అండి ఆ బావున్నాము ఏం చేస్తున్నారు
ఏం చేయలే నేనేం చేస్తాను ఖాళీగానే ఉన్నా
మేము కూడా ఖాళీగా ఉన్నాము ఏం చదివారు
ఆ ఏంది ఆ ఏమి
ఈ స్టడీస్ ఏంటి అంటన్న
మేము బిటెక్ చదువుతున్న అవును
ఇంకా ఏమి ఇంట్లో అందరు బాన్నారా
అందరూ బాన్నారు మీరేం చదువుతున్నారు
డి ఏ బ్రాంచ్ తీసుకున్నారు
ఈ సి యి తీసుకున్నానండి
ఇ సి యి నా
ఎస్
ఉమ్ హు
మీరు మీరు
మేం డేటా సైన్స్ అండి ఓ
ఏ కాలేజ్
మేమ అండి ఇక్కడ ఎస్వి సెట్ అని ఉందండి ఒకటి అక్కడ చదువుతున్నాం మీరే ఎక్కడండి
హా హా
ఇంకా వన్ మినిట్ అయింది కట్ చేస్తన్